నమస్తే అక్క బావున్నారా ఆ బాగున్నాం అక్క తిన్నార టిఫిన్
ఆ తిన్నానక్క మీరు
ఆ తిన్నానక్క ఏం తిన్నారు అవునా నేను వచ్చేసి ఈరోజు మా ఇంట్లో సేమ్యా ఉప్మా ఆ నిమ్మకాయ ఊరగాయ
అవున హ్
ఆ అవును అహా లేదు అక్క మా అమ్మ వాళ్ళు పెట్టిచ్చినారు అమ్మా అమ్మ చేసిన్ అది ఎందుకు మాకి కొంచెం పేట్టిచ్చినది మాయమ్మ
అవునా మీర్ చేయ
ఆహా లేదక్క పిల్లలున్నారా అందుకు చేసేక్ కాదనేసి ఇంకా వాళ్ళతోనే సరిపోతదా అందుకు ఇంకవా అమ్మనే చేసి ఇచ్చింది ఈ సారి లేదక్క రాదు
హుమ్
ఉ మీర్ పెడతారా అక్క ఎమన్నా నిమ్మకాయలు గాని
ఉమ్ వచ్చక్క మా ఇంట్లో చెట్టు ఉంది
అవునవున్లేండి ఎట్లా పెడతారు ఒకసారి చెప్ చెప్తారా నేను నేర్చుకుంటాను ఉ ఆ అవున్లె
తడు చ్
ఆ
ఇప్పుడు నిమ్మకాయలన్నీ కట్ చేసుకోవాల ఒక గ్లాస్ నాలుగు గ్లాసులు నిమ్మకాయలు అయితే
అ నాలుగ్ గ్లాసుల నిమ్మకాయలకి ఒక గ్లాస్ ఉప్పు
మ్ కట్ చేసుకొని నీట్గా ఒక గ్లాసు ఉప్పు కడిగి కలిపి పెట్టేది ఒక పదహయిదు రోజులు అట్లనే ఉన్నియలా
ఆ ఊరని ఇయళ్ళంటారేమో కదా
ఆ పదహైదు రోజుల్ ఊరిన తర్వాత
ఆ
మరి
అ అంటే ఎంచుకోవాలనా కద అలానే ఏమన్నా
ఏం చేదేం లేదు ఊర్కనే మామూల్గాని మిక్సీకి వేసుకోవాల ఇప్పుడు ఒకరోజు ఇరవైద్ నిమ్మ క్
ఆ ఆహా అవున్లే అండి
అట్లా రెండు మీక్
ఆ
మరి ఆయిల్ కాగిన తర్వాత తెలవాయిలు కొన్ని ఒ గుప్పెడు అట్లనే తీసేసి మామూలు ఒ ఒలుచుకోకుండా తుప్పడు తీయకూడదు
ఆ పెట్టుకోని అవన్నీ ఆయిల్ బాగ్కాగిన్ తర్వాత. ఆ
ఆయిల్ ఓచ్చేసి ఒక గ్లాస్ అట్లా పడుతుంది
అవున్లెక్క ఆహా ఆ
అట్లా అట్లా కాగిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు
ఆ అవున్లేండి దంచి పెట్కొనుండేటివి ఆహ్
ఆయిల్ ఇంగ్ ఆపేసి ఆయిల్ చల్లారిన్ తర్వాత
ఆ
లు మెంతి పొడి నిమ్మకాయ దాంట్లే కలుపుకొన్
ఆ దాంట్లోకి కారాం అవున్లేండి కలిగిన తర్వాత ఈ ఆయిల్ చల్లగా
దాంట్లేకేస్తాం
ఆహా ఆవున్లేక్క అంతేనక్క
అంతే ఇంగో అప్పుడు వెంటనే మనం తినొచ్చు
అంటే ఊరాల్సిన పన్లేదా మళ్ళీ ఇంకా మూత పెట్ టే కొద్ది రోజులు ఉండాలి అట్లేం లేదా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచాలి అంతే తినొచ్చు ఇంకా ఉమ్ ఇవేనా ఇంకా ఏమన్నా పచ్చళ్ళు పెడతారా మీరు అ ప్రస్తుతానికైతే నిమ్మకాయ ఆ ఆహ్ అన్నారు కదా
చెట్టు ఉండడం వల్ల అదే నేర్చుకున్నా మామిడికయ అది ఎయాల్ అనుకుంటున్నాను చూడాల
అవునా అన్లెండి అంత సేమ్ ఆహా రాదక్క అంటే సేమ్ దీన్లాగానేనా అక్క మామిడికాయల్ కూడా
అన్నారక్
అవునా అన్లెండి ఆహా అంతే అనుకుంటలెండి ఏమంటే ఇది మేమ్ నేనైతే విన్నది ఉప్పేర్ అది నిమ్మకాయ మామిడికాయల్ ఎసి పిండెస్ పెడ్తే చాలు తర్వాత మనం కారం పొడి ఇట్లా అవన్నీ కలుపుకొని పెట్టుకోవాల అని విన్నా మరి మీరు కరెక్ట్ అదే తెలిద్ నాకైతే ఉమ్ అవునా మ్మ్ హు ఎంమ్లె ఎమ్మో ఎప్పుడు నేను అంత పెద్దగా ఐడియా లేదు అమ్మోల్ పెట్టిస్తే పెట్ తీస్కొచ్చుకుంటానక్క
అవ్న్లేండి
చింత్తోక్కు చింతక్కు కూడా పెడతది అమ్మ
చింత్తొక్కు మామ్మ వేడ్త్
ఆ ఆ చింతొక్కు అది ఏమంటారు అది ఉంటుంది కదా గుండుకిందేసి రుబ్బుతారు అక్క మా సైడ్
ఉమ్
అట్లయితే కొంచం టేస్ట్ బాగుంటుంది అనేసి ఆ పెడ్త్ గుండు కిందేసి ఫస్టూ చింతకాయలునును ఇవన్నీ అంత్ మ్యా పచ్చి చింతకాయలు కొంచం ఉప్పు పసుపు ఎసి బాగా గుట్టు కింద రుబ్బు తరబ్బ తర్వాత కొద్ది రోజుల్ తర్వాత ఇంకా ఆ ఏది పచ్చిమిర్ప్కాయలు మనకి ఎన్నైతే పచ్చిమిరకాయలు తీసుకోవాలనుకుంటామో అన్ని పచ్చిమిరకాయలు ఇంకా అంతా మొత్తం మనం ఊరబెట్టుకొని ఉండది చింత తక్కుది అది నను ఇది అంతా వేసి ఇంకా రోడ్డు కిందనే అదే రోడ్డు కాదు ఇది ఇది గుండు కిందనే వేసి రుబ్బేస్తారు ఇంకా దాన్నే ఊరబెట్టి బాగా
హమ్
ఇంకా అదే మనము మామూలుగా రుబ్బుకొని ఉంటాం కదా అదే రోజే ఇంకా దానికి బొట్లు పెట్టి ఆ మా ఇంట్లో అయితే టంకాయ్ కొట్టుకుంటాం అక్క చింతపుకి అంటే లక్ష్మీదేవితో సమానం అని అంటారు కదా ప చల్లు గాని ఏదైనా గాని అట్లా మా ఇంట్లో అయితే చింతక్కువకి బొట్టలు పెట్టుకొని టెంగాయ కొట్టుకుంటాం తర్వాత దాన్ని రోజంతా నైట్ దేని దగ్గర పెట్టేసి మరి చెట్టు పక్కకు తీసేసి దాన్ని ఊరని ఇస్తాం బాగా ఆ అట్లా చేస్తాం అ మదైతే అంతేం లేదు
అంటే నేను చింతాకు ఎప్పుడు పెట్టలేదులేని నిమ్మకాయ తోటి పెట్టినా
అవునవునులేండి అమ్మ వాళ్ళు చింతాకు కూడా పెడతారు మామూలుగా మళ్ళీ ఆ ఎండలకాలం వస్తే ఒడియాలు అట్లా వేసుకుంటా ఉంటాం
ఆవును లేండి
ఉమ్ వడియాలు మామూలుగా బియ్య పిండి ఒడియాలు అట్లా వేసుకుంటాం మీరు వేస్తారు ఒడియాలు అమ్మేలు గాని అట్ల ఏమి వేయ్యరా
అమ్మ కూడా వేయదు ఇక ఎప్పుడైనా కావాలంటే కొనుక్కొచ్చుకుంటాం అంతే
అవున అవునులేండి అక్క
ఉమ్ మాకు ప్లేస్ లేదు వేసుకునేకి
అవును లేండి ఆహా అంతే లేండి
ఆమ్
హౌస్ వైఫ్ ఏనా అసలు మీరు ఉమ్ మధ్యాహ్నంకి నేను హౌస్ వైఫే అక్క మధ్యాహ్నానికి ఏం చేసినారు
ఇంకా చెయ్యాలక్క చెయలేదు
అవునా నేను చేసేసినా క్యారీ తీసుకపోతాడా మా ఆయన
ఆ
ఇంకా గోగాకు పప్పు అన్నం చేసేసినాను అక్క
అవునులే నేను ఏమన్నా చెయాలక్క చేయలేదు
అవునవునులేండి
ఉమ్ ఏమన్నా వంట తెలిస్తే చెప్పండి చేస్తా
వంటనా ఏం వంట అక్క అడగండి మీరు ఇప్పుడు ఏదన్నా కావాలంటే చెప్తా అంటే మషేరుమ్ తెచ్చా అంటే పుట్ట గొడుగులు అంటారు. కదా ఆ చేస్తాను అక్క మష్రూమ్ సే మాముూలుగా మనము మష్రూమ్ మష్రూమ్స్ ఫస్ట్ తీసుకొచ్చుకుంటాం కదా పైన తొక్క అంతా తీసేసి కడుక్కోవాలి అక్క మామలుగా అది తోలు లేసి వస్తంది అన్నమాట దానింతా తీసేసి బాగా కడుక్కోవాలా అట్లనే చేసుకోవచ్చు అంట అట్లానే చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ మాదిరి కట్ చేసుకుని అయినా మనం చేసుకో వచ్చు నేనైతే పస కట్ చేస్తా కట్ చే పక్క పెట్ పెట్టేసి ఇ దాని కొంచెం నూనెలో వేయించేస్తాను నూనెలోగాని నెయ్యలో గాని వంచి పక్కకు పెట్టుకుంటా తర్వాత కొంచెం మళ్ళీ నూనేసి కొంచెం జీడిపప్పు కొద్దిగా కొబ్బర ఆ తర్వాత వచ్చేసి ఆ టమటాలు ఎర్రగడ్డలు అవన్నీ బాగా వేయించుతాను అక్క నూనెలో ఏంటిన తర్వాత అన్ని మిక్సీకి పట్టేస్తారు చల్లారిన తర్వాత
ఆ
పట్టేసి ఇంకా తర్వాత మనము పోపు పెట్టుకోవాలి మన మామలుగా ఎట్లయితే పెట్టుకుంటామో ఒక గిన్నె తీసుకొని జీలకర్ర ఆవాలు కర కరేపాకు అట్లా వేస్త తానక్క వేసిన తర్వాత ఇంకా బాగా వ మగ్గిన తర్వాత ఇంకా ఇది మనం పేస్ట్ అంతా ఆడిచుకునింటాం కదా ఆ పేస్ట్ అంతా తీసుకొని ఇంకా దీంట్లోకి వేసేసేళ అది బాగా పచ్చివాసన పోయే వరకు ఆల్రెడీ మనకి పొయి్య ఉంటుంది ఎందుక అంటే నూనెలోనే కదా మనం వంచినది ఇంకా దా ఇట్లోనే బాగా మగ్గిచ్చేసి నూనె బాగా పైకి తేలే వరకు పెట్టుకోవాలక్క అప్పుడు మనం మష్రూమ్స్ ఉంటాయి కదా మష్రూమ్స్ దీంట్లోకి వేసేసి కారంపొడి పసుపు ఉప్పు తర్వాత వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి అక్క దాంట్లోనే మగ్ గనిచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మనకి అప్పుడే వ కూతురు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని వేసుకొని తర్వాత రంత లాస్ట్ అ ఇంకా దింపే ముందర కొంచెం కొతిమీర అట్లా గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది అక్క బాగుంటుంది పలావులకి కానీ చపాతీలోకి కానీ అట్లా దీనిల్లకి కానీ బాగుంటుందిత్తా మీరు ఎప్పుడూ ట్రై చేయలేదా
చెయలేదక్క చెయ్యాలా
అవునా బాగుంటుంది బాగుంటుంది అక్క ఏమంటే అవి మష్రూమ్స్ తీసుకొచ్చుకున్న వెంటనే చేసే అంతే ఇకా ఒక కాలకి కేజీ ఒక అర్ధ కేజీ ఎంత నై రుపీస్ ఫిఫ్టీ ఎంతను పెద్దగా ఐడియా లేదు మా ఆయన తెచ్చిస్తాంటాడా ఆ ఐడియా అంతగా లేదు ఆయననే తీసుకొని వస్తాడు మేము చేస్తా
అ
మీ ఇంట్లో బా తింటారు నాన్ వెజ్ అక్కఓ సర సరే ఎక్కు ఉంటాను
ఉ సరేక్క